హలో
హలో హలో
ఆ అమ్మ చెప్పమ్మా ఎలా ఉన్నావ్
ఆ బానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు
ఆ బానే ఉన్నాను ఏ చెయట్లేదే ఖాళీ లేదేంటి
ఇంక అంటే ఈరోజు ఆదివారం కదా
ఆ
ఇంకా పని అవ్వలేదు
ఆహా ఏం కూర ఈ రోజు
ఈరోజా మాంసం కూర
మాసంమా
ఆ ఇనా మాసం తె చ్చి ఇచ్చేసి ఈ రోజు కూడా ఉందంట ఆయనకి
ఈ రోజు కూడా ఉందేంటి ఆహా ఎళ్ళిపోయారా
ఆ పొద్దున్న ఎళ్ళిపోయారు తెచ్చి ఇచ్చేసి
ఆహా
ఇంట్లో ఎలకలయి తిరిగాయ్ కొట్టేస్తుంటే అవన్నీ సర్దుకుంటున్నానమాట
అయ్యోయ్ మందేమైనా పెట్టించేయాల్సింది
అదే అట్ట ఉంటది కదా అట్ట పెట్టాను
ఆ
పడింది
ఉమ్
పడింది కానీ అదంతా అంటే ఎంటంటే జిగురు జిగురంతా అంటించేసింది అనమాట అటు ఇటు పరిగెట్టి
అయ్యోయ్
అంటే దాంతోనే అ అట్టతోటే తిరిగేసింది ఇదంతా
అయ్యోయ్
ఆ అది జిగురు చేసింది
మొత్తం అంతా అంటికిపోయి ఉంటది
ఆ అంటుకుపోయింది ఇంతలో బయట పడేసి వచ్చారు
హ్మ్ అదేలే
ఈ రోజు ఏ వంటలు
ఈ రోజు కట్టి చేపల పులుసు పెట్టేరత్తయా
మ్ హు
అక్కడ ఈ రోజు అన్నప్రసన్న ఉంటే వెళ్ళారనమాట
ఎక్కడ
ఆ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అదే మా అత్త పెద్మాంగారాల్లల్ మనవళ్ళు ఎవరో పుట్టారు మనవడు
ఆహా అవునా అత్తయ మావయ్య ఇద్దరు ఎళ్ళర
ఆ ఈయన అత్తయ్య మావయ్య వెళ్లిరు రమ్మన్నరు ఇంగ్ నాకు కొ ఖాళీ లేదని ఇంకా పడుకుంటానని ఇంకా వెళ్లేదు ఆ వెళ్ళాడాడు అక్కడ ఆగిపోతానన్నాడు వాళ్ళ బావా ల్ల ఇంటి దగ్గర మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుని వచ్చేస్తారు భోజనాలు అయితే
ఆహా అంటే ఒక్క దాన్నున్నావా
ఆ
మ్ హ్
నాను ఆ
నీకు బట్టుకోని ఫోన్ చేసిందా
ఆ లేదు చేయలేదు
మొన్న నేను ఫోన్ చేస్తే మాటాడినప్పుడు చెప్పింది, ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులు పడుతుంది కన్నమ్మా వెళ్డానికి అని
ఓహోఎల్లుండి వచ్చేత్తన్నా రేపు వచ్చేత్తున్నా అన్నారు మరి
నాతో అలాగే అంది ఆహా పిల్ల ఏడుస్తుంది వాళ్ళ నాన్న కావాలంటుంది అంటే వెళ్తున్నాము అమ్మా అన్న అంటే లేదు కన్నమ్మా ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులు పడుతుంది వెళ్ళడానికి అంది
మ్మ్ హు
వెళ్లానుగాని మొన్నే ఉమ్ మొన్నే వెళ్ళారంట చెక మామూలుగా చ్చి అవ్ వచ్చేసారంట
మ్మ్
చెప్పింది పాపలు మాత్రం వాళ్ళ నాన్న కావాలని ఏడుస్తుంది అంట
అదే అదే
ఆ ఇంకేంటి అత్తయ్య చేపల పుల్చు పెట్టి వెళ్ళిపోయార
ఆ ఇంకా నేను ఆ మరిదిగారే కదా అందుకు చేపలు పుల్చు పెట్టేసి వెళ్ళారు
మ్మ్
ఇంకా అన్నం పెట్టాను ఇప్పుడే ఇంకా ఇద్దరికే కదా మళ్ళీ బిగిసి పోతుందని
అవును అవును నేను ఇప్పుడే వంట స్టాట్ వంట మొదలు పెట్టాను అ అన్నం వండే అన్నం వండేసాను అన్నం కూర పొయ్యి మీద వేసాను అన్నమాట మెల్లగా అవుతూ ఉంది ఇంకేంటి హలో
వేపుడా కూరా
మునగాకు చేస్తున్నాను వేపుడు చేస్తే నానక న వేపుడు చేస్ నచ్చదు కదా ఆయనకి చెప్పేను ఇలాగా చెవులోని అది పాప పెడతానంది అని చెప్పాను
పెడతా ఇందాకే నువ్వు చేసాక చూ
అ ఇప్పుడు ఏంలే ఇంకా డబ్బులు పల్లేదుగా రెండు కలిపి ఒకసారే చూద్దు గాని
ఆ సరే ఎలైనా పర్లేదు
సరేనా ఉమ్ ఇంకేంటి ఆ చీరల ఆయెన వచ్చాడా ఏమన్నా
రాలే
చీరలాయన వచ్చారా ఏమన్నా? ఆయినకి ఆహా మ మవునా
వినోద్
అంటే మొన్న అన్నీ ఇచ్చేసాను కదా
ఆ అదే ఈరోజు వస్తానున్నారు ఈ రోజు చూడాలి మరి ఏమ వచ్చారో ఏంటి వస్తారులు అంటే వచ్చాక ఫోన్ చేస్తాను అప్పుడు వద్దురు గాని అన్నారు.
ఉ
ఆ అదే వీళ చేరు దగ్గరికి అదే వెళ్లిపాక ఇగో గాలి పొద్దు నుంచి యన్ పడలేదు ఏమీ లేదు గాలి గాలి వస్తనే ఉంది గాని
ఇక్కడ కూడా అలాగే ఉందమొ ఊ గాలి గాలిదుమ్ము ఎక్కువగా ఉంది వర్షం రాత్రి నుంచి పడుతూనే ఉంది కదా అంకుల్ పెల్కుల్
చినుకు మాకు లేదు వర్షం లేదు. వర్షం లేదు గానీ ఇది గాలె రాత్రింత
మాకు నాలుగైదు రోజుల నుంచి పడుతూనే ఉంది రోజు ఏదో టైమ్ లో
వర్షం పడుతుంది విన్న పొద్దు నిన్న నిన్న అంతా కొట్టింది సాయంత్రం గట్టిగా కొట్టేసింది.
ఉ
తర్వాత లేదు మళ్ళీ
మాతో నన్న పెట్టినే కొట్టింది అస్సలు నాకేమో వంగుని తుడుస్తే ఆయషం వత్తది.
అవునవును
సందంతా పొద్దున్న ఏమైంది సందంతానేమో మొత్తం అంతా కడగాల్సి వచ్చింది.
అయ్యో కడగాల్సి వచ్చిందా?
పర్లేదు అక్క బొద్దున్నా
ఆ
ఏంటంటే పొద్దున్న ఇద్దరం లేసాము లేసి నానబై అలాగ ఆయన బయటికెళ్ళారు బయటికిళ్తే సరే అని చెప్పి నేను వాష్రూమ్ క అదే బాత్రూమ్కి వెళ్దామని లోపలికి వచ్చాను. ఈ లోపు కోతి ఇంట్లోకి వచ్చేసింది.
అయ్యో
ఇంకోటి నానే ఆ ఆయన ఏం చేశారంటే రాత్రి అన్నం తినేటప్పుడు కొద్దిగా అన్నం మిగిలి పోతే అది గ్లాస్ లో పెరుగు తోడుఏట్టాను ఆ గ్లాస్ లో అన్నం పెట్టారు అనమాట
అయ్యయి ఆ
అదే అదే సామాన్ తొముకునే దగ్గర అక్కడ పెట్ట పెట్టారు గ్లాసు
అదేం
అయితే అంటే ఎప్పుడుచ్చిందో వచ్చింది పప్పుడబ్బా పెద్దది మన పప్పు డబ్బా పెద్ద డబ్బా పట్టుకుందంట ఫస్ట్ పట్టుకుంటారు పడేద్దామ అని చూసింది గానీ అళ్ లేగలేద్దాం మో దానికి అప్పుడు ఏం చేసింది ఆ గ్లాస్ పట్టుకుని పారిపోయింది.
హ్హ్ గ్లాస్ కూడా పట్టుకెళ్ళిపోయిందా?
ఆ గ్యాస్ పట్టుకొని ఈ లోప్ ఈయన బ బయట బాత్రూమ్ కెళ్లారు ఈయన ఒచ్చేటప్పటికి ఈ లోపల ఉందంట అగద గ గట్తి కొడితే ఆ గ్లాస్ పట్టుకొని పారిపోయింది
అయ్యే ఊ
ఆ గోడవతల వడేసింది గ్లాసు
ఏ హా
అంటె కిందా ఏ కింద ఆ ఆ కిందో పెద్ద గోడ ఉంటుంది కదా సుట్టూరు వాళు గోడా ఆ దానవతల పడేసి అవతల బిల్డింగ్ మీద్ దూకేసింది దాంట్ అన్నం ఉంది కదా తింటానిక్ అనమా ట
టవునొ
ఇదేంటండి మీర్ అంత దూరం ఎళ్ళారేంటన్ అన్ అడిగితే అంత దూరం వెళ్ళడం ఏంటి కోతోచ్చిందింట్లోకి
ఊ
అదేమో గ్లాస్ పట్టుకున్ పోయింటె అవతల పడేసింది
అదే అదే
అన్ అన్నారు ఇన్ తీయాకులెండి ఇంక్ వొదిలేయండది
అదే అద్
ఇంక గ్లాస్ తీస్కోల్ అవతలి పడేస్న
అది హో
ఎందుకో బొంతలోది ఆ అన్ దాంట్లో పడేసింది
అయ్యోయ్
ఇంగ్ ఒద్దలండి పడేండి ఇంకేం కాదులే పోతే పోనీ అంటే ఒదిలేశారు
ఆ
దిను నేనేమో ఉన్నాననుకొన్ ఆయన బాత్రూమ్ లోకేళ్ళారు ఆయన్ ఉన్నారు కదా నేన్ లోప్ పొల్ బాత్రూం లో కెల్లా
హు బాహ్ హ్ సరిపోయి
అహ్హ్హ అంటే ఆయనున్నా కదా మొహం కడోక్కడానికేళ్లారేమో ఆయన అని చెప్పి నేనేం చెప్ప రోపల బాత్రూమ్ లోకోచ్చాను ఆయనేం చేశార్ నేనున్నానేమోన్ ప్పున్ ఆయన బయట బాత్రూం లోకేళ్ళారంట తలుపులు బార్లా తీసేసి ఎళ్ళారనమాట
ఊ హొ
ఒచ్చేసింది చిన్న కోతన్నమాట
అవ్వ్వ్
ఊ గట్ల పొద్దున్నే అంత కంగార్ కంగార్ పెట్టింది కోతి
పోతి
ఊమ్ ఇ చంటి పిల్లోడే అక్కడికెళ్ళిప
పిల్లోడక్కడికి ఆ అల్ బావ దగ్గరికి ఓ ఎళ్ళిపోతాన్ యెళ్ళిపోతాన్ అంటేని
ఊ హు పోన్లే అక్కడ్ కెళ్తే పిల్లల్ టాడుకుంటల్లే నీకు కొద్దిగ పని కూడా వుదు కదా ఇంట్లో చేసుకోవడానికి
ఊహ్మ్ ఇగో మెల్లగా పోయి చేసుకొస్తున్నన్ మాట
అల్లే అవి చెస్కోడానికి ఖాలీ దొరుకుతున్ కదా పిల్లోడుంటే వాని చూసుకోవాలవి చేయాలంటే ఇబ్బంది పడతావు కదా
హవ్వు పది క్ బతిమ్ లాడి పంప్పించాను ఎళ్ళన్ట్న్నాడు ఎవరు లేక్ పోతే ఎల్నో హాన్నాడు
ఈ
లేదు నానాళ్ళు లేట్ చేస్తారు భోజనం చేసాక అంటే అప్పుడు ఒప్పుకున్నాడు అప్పుడు వెళ్లేది
మ్ హా
మ్ హా మ్
స్ట అడగుంటు మూక వేసేది పని చేసి కాపేపు కుర్చున్నానులాగా కూర్చుంటే ఇగ ఫోన్ చేస్తా అన్నాను కదా ఒకసారి ఫోన్ చేస్త తము
ఆ
మ్ అనీ వంట దా వంట ఫస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అన మాట
వేరే ఏదో అన్నం పెట్టాను అక్కడ లేదు ఈ రోజు కరెంట్ పోయిందే గాలి వల్ల దానివల్ల మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాను ఇంక అలా కాదని పొయ్యి మీద ఉంటే ఇంకా అలాగా తిమ్ ఆ తక్కువలో పెట్టేసి అలాగా ఉడకనే ఆ
అక్కులో పెట్టేసి ఉంటే అయిపోతుందిలే అదే
ఆ పొంగొచ్చాక ఇంక తక్కువలో పెట్టేశాను
ఉహు
ఆలా ఉడుకుతుంది మళ్ళీ కోడి పిల్లలు తీసుకున్నారు రకరకాల పావుల నీ కోడదది
అవునా
గిన్న కోళ్ళు అయి తీసుకున్నారు గిన్ను కోళ్ళుంటే పాములు తాస్ ఈ తినెత్తతే రావని
ఉహు
తీసుకున్నారనామాట కొంచెం ఎదిగాక ఎగిరిపోతున్నాయి
ఆహా
చాలా చాలా పా చాలా వేగంగా ఎళ్ళిపోతుంది కనుకి ఇంక అన్నింటిని పిల్లలని దాంట్లో పదకొండు పిల్లలు ఉన్నాయి పన్నెండు పిల్లలు
మ్
నాలుగు మూడు రకాలు ఒక్కోటి నాలుగు
మ్ హా
మ్ వెరైటీ వేరే అదే రకరకాల అన్నమాట
అవి అదే ప్యాజట అదే కుక్కర్ టైపు మీరు వాడుతున్నారా కీలు కన్నాం కదా
అ స్టీలుది పెద్దదుంచి మిగతాయి రెండు మా అమ్మమ్ పట్టుకెళ్ళిపోయేరు
ఆహా నేనేమో పెద్దదుంచి రెండు చిన్నవి రోజు వాడుకుంటున్నాను
పెద్దది ఎవరైన ఓచ్చినప్పుడు ఉపయోగపడుతది
అవును అందుకే దాని అవసరం ఉండదు. అని చెప్పి అది ఉంచేసి చిన్నవి రెండు వాడుకుంటున్నాను అనమాట
సరే అయితే ఉంటాను మళ్ళీ చేస్తాను
సరలే అయితే పని ఉంది కదా నీకు కూడా
అవునవును సరే అ
సరే